హలో
హలో హలో హలో
హలో
హలో
హలో నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారా అండి మీరు
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి ఆ బాగున్నాము అండి ఆ
చేస్తున్నార
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి
మధ్యాహ్నం భోజనం చేసారా అండి
ఆ చేసామండి మీరు చేసారా అండి
టలు చేసుకున్నారు
ఈ రోజు పప్పు చారు చేసామండి ఇంకా బెండకాయ చేసామండి
ఉ ఓకే పప్పు చారు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి
అవునా
మామూలుగా ఇప్పుడు ఎండాకాలం కదా అండి నిల్వ
ఆ పెట్టుకున్నామండి ఆవకాయ పచ్చడి పెట్టుకున్నామండి ఆ అవకాయ పచ్చడ్లు అవునవును మేము రెండు రకాలు రెండు రకాలు పెట్టుకుంటాము అండి
ఓకే అండి నాకు ఒకటే పద్ధతి తెలుసు అండి
ఆహా ఇంకొకటి బెల్లం పచ్చడి కూడా చేస్తామండి బెల్లంతో ఆవకాయ పచ్చడి చేస్తాం
ఆది ఓకసారి నాకు ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తారా అండి
ఆ చెప్తానండి ఫస్ట్ మనం మామిడికాయలు తెచ్చుకుంటాం కదా అండి తెచ్చుకున్నాక దాన్ని మంచిగా అదేంటి కడుక్కోవాలండి నీళ్ళతో కడుక్కోవాలి
ఎందుకంటే దానికి ఆ దానికి ఆ దాని ఏమంటారు సోనా అంటారా దాన్ని
అవును అవునండి అది ఉంటది కదా అంటుద్ది అవునండి కాబట్టి మనం మంచిగా శుభ్రం చేసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంటే మనం ఇది ఆ కారం పచ్చడికి ఎలాగ అయితే మనం పెట్టుకుంటామో అలాగనే చిన్న ప చిన్నగా అలా కట్ చేసుకొని అలా ఆరబెట్టుకోవాలండి ఒక ఒక రెం ఒక రెండు రోజుల వరకయితే మంచిగా ఆరబెట్టుకోవాలి అప్పుడే మన దాంట్లో ఉన్న నీరంతా ఇనికినికిపోతు
అంటే వక్కలు కొట్టిచ్చాక రెండు రోజులు అరబెట్టాలా అండి
అవునండి
అవునా అండి మామూలుగా ఈ పచ్చడి అయితే ఒక గంట రెండు గంటలే ఆరబె
ఆ అవును అవును కాకపోతే ది ఇది బెలం ది కదా అండి ఆ నీళ్ళ తడి ఎక్కువ ఉండకూడదు ఆ
మొత్తం ఎండి నట్టు
అవున అవును ఒక్కలు మొత్తం ఆరిపోవాలి అవును అరబెట్టాలండి అరబెట్టినాక వాటికి మనం కారం ఆ ఇంకేంటి ఉప్పు కొంచెం చిన్నగా కొ కొంచెం ధనియాల పొడి ఆవ పొడి
అంటే ఆ పచ్చడికి అంటే ఈ పచ్చడిలోకి కొంచెం తక్కువ తక్కువ పడుతది
ఆ అవునవును అవును తక్కువ పడతాయండి ఎందుకంటే మనకు తీపి కూడా రావాలి కదా మనం తిన్నప్పుడు ఆ అందుకు కాని అలా చేసి మళ్ళీ బెల్లం ని దానిలో కొంచెం నీరు పోసి కరగబెట్టుకోవాలండి
ఆహ అందులో ఉన్న కరగ పెట్టుకొని దాన్ని వడగట్టుకోవాలి ఫస్ట్
ఆహ వడగట్టుకోవాలి దాని తర్వాత ఆ బెల్లం ని కూడా దీంట్లొ లోకి కలుపు అది ఏంది కారం మనం కలుపుకున్నాం కదా ఒక్కర్లోకి ఆ బెల్లెం ని కూడా యేసి కలుపుకోవాలి సరిగ్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ తాలింపు అయితే ఎలాగ అని అయితే కారం పచ్చడి పెట్టు కుంటామో తాలింపు ఇది కూడా అంతేనండి కొంచెం నూనేసి నూనె మరిగినాక మనం వెల్లిపాయలు అవి అన్నీ వేసుకుంటాం కదా పోపు దినుసులన్నీ అవ్వి వేసి ఈ పచ్చడి కూడా దాంట్లో కలుపుకోవాలి
అవునండి ఇప్పుడు ఇది బెల్లంని మామూలుగా కరిగిస్తాం కదా అదాన్న పాకం రావాలంటారా లేకుంటే మామలుగానే కరిగియాలా
లేదు పాకం రావాలండి మనకి తిక్క గా లేతగానేనండి బాగా తిక్కుగా కూడా అవసరం లేదు
మధ్య రకంగా ఓకే ఈ ఫస్ట్ మొక్కకి బెల్లం నే పట్టియాలి పట్టించిన తర్వాతనే
ఆ అప్పుడు బెట్టుకోవాలి అయితేనండి ఇది ఇది మనము అన్నంలో కంటే మనము ఏమైనా జొన్న రొట్టెలైనా రాగి రొట్టెలైనా లేకుంటే గోధుమ రొట్టెలు అయినా చేసుకుంటాం కదండి దానిలోకి ఇది చాలా బాగుంటదండి పచ్చడి
అవునా అండి మేలే నేను కూడా తప్పకుండా తయారు చేసి నేను కూడా ప్రయత్నం చేస్తా అండి మరి కొత్త వంటకం నాకు నేర్పిన్ రండి అది నేను ఈసారి నేను ప్రయత్నం చేస్తానండి తప్పకుండా పెడతాను
చాలా బాగుంటందండి చేసుకోండి
సంకటీ లోకి కూడా బాగుంటాయి రాగి దోశ అంటారు కదా అండి
ఆ ఆ అవునవును బాగుంటాది ఆ బాగుంటదండి మనం ఇప్పుడు కారం దోశ అవి ఇవి వేసుకుంటాం కాదండి ఉల్లిపాయ దోస దాంట్లోకి కూడా ఇది ఇది దిన చ్చండి బాగుంటాది
బాగుంటదా అండి
ఇంగా ఉన్నాయండి
నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానండి ఈసారి తప్పకుండా ఆ మీరు చెప్పినది కొత్తది నిను స్టార్ట్ చేసి మా ఫ్రెండ్స్ కూడా మా చు చూట్టలందరికీ కూడా చెప్తానండి ఎందుకంటే ఇది ఇది కొంచెం వెరైటీగా అంటే బెల్లంతో అంటే బెల్లము ఆ అవునా ఆరోగ్యానికి మంచిదేనా అండి
అవును అవునండి బెల్లం మంచిదండి
చాలా మంచిది అందులో ఐరన్ అంటే ఆడవాళ్ళకి ఇంకా మంచిది అది
అవునండి
కాని నేను కూడా ప్రయత్నం చేస్తాను తప్పకుండా పెడతాను మా చూట్టాలందరికి పెట్టి చెప్ చేప్పేస్తాను ఇది చాలా కొత్త వంటకం చెప్పిండ్రు మీరు మీ వందనాలు ఆహ్ ఇంకా ఇంకా ఏం చేస్తానండి వ
ఇంక్ ఇంకా వా పచ్చళ్లైతెనండీ ఇంకా ఇప్పుడు కాదుగాని ఒక రెండునెల్ల క్రితం అండీ మనకు మిరప మిరపకాయలు దొరుకుతాయి కదండి ఎర్ర మిరపకాయలు ఆ ఎర్రయి ఆ దాంతో గూడా పచ్చడి చె స్తావండి మేము
అదెట్లా చేస్తారండి నాకు తెలిసిందేంటే, ఇప్పుడూ నాకు తెలిసిన పద్ధతి ప్రకారమైతే కిలో కాయలకి అరకిలో చింతపండులాగేస్తారు గదా
ఆ
మ్ ఏసీ ఆ రెండు గ్రైండ్ పట్టిస్తారు అందులోనే ఎల్లిపాయలేసి గ్రైండ్ పట్టి ఇస్తారు పట్టిచ్చీ మనం ఇష్టం ఉన్నప్పుడు పోప్బెట్టుకోవచ్చు లేదంటే ఒక్కసారైనా పోప్బె
ప్ ఆ అవునండవునండి అలాగేన
అదికూడా చాలా వేడి వేడి అన్నం
ఆహా చాలా బావుంటదండి కొంచెం ఆ చిన్నగా నె ఆ నెయ్యి అయినా లేకపోతే కొంచెం నూనేస్కొనైనా తింటే చాలా బావుంటది ఇంకా చింతకాయ పచ్చడి కూడా చేస్తామండి మేము ఏ ఆ బావుంటది అవునండి. కానీ అవ్వేటంటే ఒక రెండు రెండ్నెల్లకి సరిపడా అలా పెట్టుకుంటామండీ, ఈ అ అవకాయ పచ్చడి మాత్రం సంత్సరానికి సరిపడ పెట్టుకుంటామండి మేం
ఆవునండీ ఆవకాయ పచ్చడి సంవత్సరం మొత్తం ఉంటదండీ, చింతకాయ పచ్చడ ఉండదాండీ
ఎక్కువగా అదీ ఇష్టపడరు ఈ మావ ఆవకాయ పచ్చడే ఇస్ ఇష్ట పడినంతగానైతే అది ఇష్టపడరు కాబట్టీ
చింతకాయ పచ్చడనేదీ అప్పటికప్పుడే బా
బా అవునవునండి కొంచెం దాన్నీ రుచి చేంజ్ అవుతా ఉంటే ఎక్కువగా తినాలనిపించదు గదా
ఆ ఈ ఆవకాయ పచ్చడైతే మాత్రం రొ ఎప్పుడు తిన్నాగూడా చాలా మంచిగ అనిపిస్తది పిల్లలు దోషలగ్గూడ మా పిల్లలైతే దోషలగ్గూడా ఆవ
అవును, అవునండి బావుంటదండి.
చాలా బావుంటది అప్పడికప్పుడు వేడి వేడి అన దోషాలకీ ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటారు పిల్లలు ఇంకా అప్పుడప్పుడు ఆవకాయ ప డీను పప్పులోకీ నంజుకొని తింటారు
మరీ పిల్లలకి పాలు, పెరుగు, నెయ్యి అలాంటివి అలవాటు ఉన్నాయాండి
ఆ ఉన్నాయండి కానీ మా ఇంట్లో ఏ అంటే నేను మాములు గా అంతముందు ఒక ఒక రెండు సంవత్సరాలూ బర్రెపాలు అనీ ప్యాకెట్లోదేస్తార్ కదాండీ
ఆ ఆ ఆ
అలాంటివి నేను తీసుకొనే ఉంటినండి, అయితే హ్ ఇట్ల పైన మొత్తం చాలా దాన్నేమంటరు ఆ లీటర్ పాలికీ పావుకిలో అంతా ఇట్లా నె నూ నూనె లాగా, నెయ్యిలాగా తేలేది బాగా అబ్బా ఇంత బాగొస్తుందనే నేను చాలా అంటే, దాన్ని వారం రోజులకే ఇట్లా నెయ్యి చె నెయ్యిలాగా చేసేదాన్ని, చాలా చాలా అయ్యేది అబ్బా ఇంత మంచిగ వస్ తన్నగని కానీ నేనూ అట్లా రెండు సంవత్సరాలు తీసుకున్నా మేడం
ఆ
య్యి అది పిల్లలకీ దానివల్ల హార్మోన్స్ ఇంబాలెన్సు, హైట్ పెరగ అంటే పాల్ లువల్ల పిల్లలకి బోన్ కీ డెన్సిటీ అనేది పెరగాలి గదా
అవునవునండి
ఆ పాల వల్ల కాల్షియం మన బోన్స్ కి అందియడం వల్లనే కదా పిల్లలు హైట్ అయ్యేది
అవును
కు ఆ అది కరెక్ట్ గా అంటే ఈ పాలు కరెక్ట్ కాదనేది అనిపించింది మేడం నా కు ఎందుకంటే అందులో ఏమన్నా కలుపుతున్నారేమో అన్న డౌట్ అది అచ్చింది నాకు
అవునవును సాధారణంగా అయితే అంత వెల్లదు కదా అండి
అవును అదే కదా ఇప్పుడు మన మీకు బ మాలుగా గేదెలు బర్రేలు ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి మాకున్నాయి
కు తెలుస్తది కదా అండి ఎంత ఏదనేది ఆహా నెయ్యి ఎంత వస్ మామూలుగా పాల మీద మీగడ ఎంత ఇస్తది అనేది మీకు బాగా తెలుస్ స్తదండి
అవునండి ఇంత లీటర్ లీటర్ పాలకేతెంతండి చిన్న గిన్నడంతోస్ స్తది అంతే దానికంటే ఎక్కువనైతే రాదు మరి
అవునవును అదే అందుకనే నాకు డౌట్ వచ్చిందండి మా చిన్నప్పుడు మా అమ్మమ్ మా అమ్మమ్మ కూడా నెయ్యి త చేసేది మాకు కూడా చిన్న ఉన్న అప్పుడు బర్రులుండేది ఒక నాలుగు అప్పుడు మా అమ్మ తయారు చే మా అమ్మమ్మ తయారు చేస్తుంటే నేను చూసేదాన్ని
ఆహా
ప్పుడు ఆ పాలకు ఈ పాలకు నాకు చాలా తేడా అనిపించేసి నేను బంద్ చేసినా మేడం ఇగ ఇప్పుడు మా పిల్లలకి మామూలుగా ముల్కనూరు అంటే ఈ ప్యాకెట్ పాలు గోల్డ్ ఎందుకు తీసుకుంటా అంటే అందులో ఫ్యాట్ శాతం అనేది వాళ్ళు ఈక్వల్ చేసి ఇస్తారు కదా
హా ఆ
బర్రె పాల కంటే ఈ పాలే కొంచెం నాకు కొంచెం ఏదో మంచిగా అని చ్చి అది తీసుకుంటున్నా మేడం అది బాన్ చేసాను అయితే పిల్లలు అలాం టి తినడం అలాంటి తాగడం వల్ల తొందరగా మెచ్యూర్ అవుతున్నారు
అవునవును అండి
మోన్స్ అనేవి ఇబ్యాలెన్స్ కావడం వల్ల ముందు స్టేజ్ లెట్ అయ్యేద్ ముందు స్టేజ్ లోనే అయితున్నారు మళ్ళ ఒకటి కోళ్ళు కూడా అంతే అండి కోళ్ళ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేసి సి అవి నలభై ఐదు రోజుల్లోనే పెరిగేటట్టు చేస్తున్నారు దాని వల్ల కూడా ఆ పిల్లలు మేచూర్ అనేది కూడా ముందుగానే అవుతున్నారు దాంట్లో ఇంజెక్షన్ అనేటివి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది ముఖ్యంగా ఆ ముఖ్యంగా ఆడవాళ్ళకి
అవునవునండి
అదే అండి ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి అందుకనే నేను కూడా కానీ ఎగ్గు తింటే అంత ప్రాబ్లం ఏం కాదు మేడం ఎందుకంటే ఎగ్గు ఇంజెక్షన్ ఎ లోపలికి పోదు మనం బర్ల్డె రోజు రెండు తిన్నా ఏం కాదు మూడు తిన్నా ఏం కాదు రోజు ఒకటి తిన్నా కూడా ఏం కాదు కానీ చికెన్ మాత్రం తినకూడదు
తిినకుడాద్ అవునండి మీ మీ కుటుంబంలో పెడుతారాండి అందరికి మరి రోజుకి ఒకటైనా
ఏంటియి అండి ఆ పెడుతానండి తప్పకుండా పెడుతాను తప్పకుండా రోజు బాయిల్డ్ ఎగ్ పెడతాను అండి ధన్యవాదాలండి.
ఓకే అండి ధన్యవాదాలు అండి.